హలో
హలో
బావున్నారా అండి హలో
బాగున మీరు బావున్నారా హలో బావున్నారా అండి
ఎలా ఉన్నారు ఆ బా నే ఉన్నామండి మీరు ఎలా ఉన్నా ఆ అయినే అండి
బావ్వున మేము కూడా బాగానే ఉన్నాం
డీ ఓకే అండి
ఆ నీ అయ్యినయ
ఏం కర్రీస్ అండి అవునండి ఇప్పుడే భోజనం చేసామండి
ఆ ఏం కుర్ర చేసిండ్రు
ఈ రోజు అండి ఈ రోజు క్యారెట్ పచ్చడి అండి
పప్పు చేసిన
మీరే ఆ పప్పునూ క్యారెట్ వచ్చడండి లేదండి ఈరోజు కూరగాయలు వండలేదండి అవునండి క్యారెట్ పచ్చడి వేసుకున్నామండి
బాగుంటదా అండి క్యారెట్ పచ్చడి
అవునండి చాలా బాగుంటుందండి క్యారెట్ పచ్చడి
క్యారెట్ కూర చేసినా నీ పచ్చడి చెయలేదండి ఎప్పుడు
పచ్చడి కూడా బాగుంటదండి ట్రై చేసి చూడండి ఒకసారి
ఆ ఎలా చేస్తారండి
క్యారెట్లు మనము ఫ్రెష్ క్యారెట్లు తీసుకొచ్చుకోవాలి మార్కెట్ నుండి ఇ క్యారెట్లలోనే కూడా రెండు రకాలు ఉంటయి ఉంటాయండి ఆరెంజ్ కలర్ ఉంటాయి రెడ్ క్యారెట్లు కూడా ఉంటాయి
అవునవును
ఆరెంజ్ కలర్ క్యారెట్లు తీసుకొచ్చుకోవాలే దాని పైన చెక్ తీసేయాలండి తీసేసి మనం కొడుకలు గీకేది ఉంటాది కదాండి
అవునండి
దాన్ని బట్టి తురుముకోవాలండి తురుముని ఆ అవునండి తురుముకోవాలి దాన్ని బట్టి మంచిగా ఒక హాఫ్ కేజీ తెచ్చుకోవాలి మనకు ఒక రెండు రోజులు సరిపోతాది హాఫ్ కేజీ అయితే
అవున అండి
తురుపుకున్న తర్వాత మనం అందులో మన కారము ఆవాలు జీలకర్ర ఎల్లిపాయలు కూడా మనం యాడ్ చేసుకోవాలండి తాలింపు కోసము మంచిగా చాక్ ఇక నూనె వేడైన తర్వాత ఈ తాలింపు దినుసులన్నీ అందులో వేసేసి క్యారెట్ తోరుము ఫస్ట్ మనం వేంపుకోవాలండి ఆయిల్ వేసి వేంపుకోవాలి
క్యారేట్ నా
క్యారెట్ను ముందే
ఆ పచ్చిమిర్చి కూడా
ఆ పచ్చిమిర్చి వద్దండి పొడికారం వేసుకోవాలి మనం నార్మల్ కారమే వేసుకోవాలి మ్మ్ ఆ పచ్చిమిర్చి వద్దా అండి ఇందులో
మ్మ్ హ్మ్
తురుగు మంచిగా గోరిన తర్వాత పక్కకు పెట్టుకొని తాలింపు దినుసులన్నీ ఇప్పుడు మనము గోలుచుకున్నాం కదండి ఆయిల్ ఉంటాది అందులోనే ఇ తాలింపు దినుసులు అన్ని వేసేసి కారం కూడా యాడ్ చేసుకొని ఈ తురుము ని అందులో వేయాలండి
అంతేనా అండి
అంతేనండి ఈజీ ప్రాసెస్ ఇది అవసరం ఉంటే మనకు టేస్ట్ కోసం ఒక నిమ్మకాయ పిండుకోవచ్చు తినంగా
ఆ
వద్దు అనుకుంటే అవసరం లేదండి నిమ్మకాయ ఆప్షన్
బాగుంటదా అండి
బాగుంటదండి హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి క్యారెట్
అవునవును వట్టివి తినగలుగుతాం కూర వేస్తాం గాని పచ్చడి చేయలేదే మీరు చె పెండ్లి కదా ట్రై చేస్తామండి
ట్రై చేసి చూడండి బాగుంటదండి
ఓకే అండి ఇంకా ఏం పనులు చేస్తున్నారు ఈరోజు
ఏం లేదండి ఇప్పుడే భోజనం చేసాము ఇక కూలర్ వేస్ కొని కూర్చున్నామండి మ్మ్ ఇగ అన్ని పనులు అయ్యాయి కూలర్ వేసుకొని కూర్చున్నాం
అవునా
అవునండి కరెంట్ బిల్ వచ్చిందా అండి మీకు?
ఇంకా రాలేదండి ఇవాళ రెండో తారీఖు కదా వస్తాది.
అవునా, మాకు వచ్చిందండి మా సైడ్ వచ్చింది అయితే
అవునా అండి
మ్
మీ పేరు వచ్చిందాడి?
ఆ వచ్చింది. ఆ ఈ రోజే వచ్చిందండి మాకు.
అవునా అండి
మ్ ఎండకు వర్షం పడతాలేదండి. ఏ లేటుగా వచ్చింది. ఎండలు బాగున్నాయి వర్షాలు పడతాలేవు.
ఇంకా పదిహేను రోజులు ఉంటాయి కావచ్చ అండి.
అవునండి అవును ఉంటాయి. మృగశిర కార్తి మృగశిర కార్తి వస్తే గాని ఎండలు తగ్గేటట్లేవు.
అవునండి
మ్
ఈ ఎండల తర్వాత వర్షాలు వస్తాయి కదా? అప్పుడు ఇంకా వేడి ఎక్కువ ఉంటాదండి.
ఆవునండి, అప్పుడు భూమిలో వేడింతా బయటికి వెళ్తాది కదా అవునండి
అప్పుడు కూలర్లు సరిపోవు, ఫ్యాన్లు కూడా సరిపోవు. పోవండి. విపరీతమైన ఎండలు.
మ్
ఈసారి వర్షాలు కూడా బాగుంటాయండి.
అవునా అండి, వర్షాలు బాగుంటాయి అంటనా?
అవునండి అంటున్నారు మరి.
అవునా పంచాంగంలో చెప్పారాండి?
ఆ వార్తలలో
ఉ వార్తలాలో చెప్పినారా?
మ్
అంతటా వర్షం పడుతుంది గాని, మాకాన్నయితే అస్సలు పడతాలేదండి గాలి వస్తుంది సాయంత్రం బాగానే పోతుంది
అవునవునండి మొన్న బాగానే వస్తాది అనుకున్నామండి సండే రోజు తుఫాన్ లాగానే వచ్చింది.
మ్
వర్షం రాలేదు ఇగ. కొంచెం రెండు మూడు చినుకులు వచ్చేసి ఆగిపోయింది.
మ్ సాయంత్రం కాగానే గాలి వస్తుంది ఆగిపోతుంది.
అవునాండి
మ్మ్ ఏమన్నా చెట్లున్నాయా అండి మీ ఇంట్లో
మా ఇంట్లో ఇప్పుడు పెట్టినయ్యి బీర చెట్లు ఉన్నాయండి ఇంకా కాయడం లేదు ఇప్పుడు తీయలే పారుతున్నాయండి
అవునాండి పూత పూతకు వస్తున్నాయా మరి
పూత కస్తునయ్ పిందే లొచ్చి నై పోయినయి అవి వాడిపోయిని ఎందుకో అవి ఎండక్ కారం చెట్లలను పెట్టినాం కానీ మనకు గాయ లేదండి
మ్ హు ఏమన్నా మందులు వెయపోయరండి మరి
మందులు వెయ్యకుండా ఆ వెయ్యలేదండి
మేకెరువులు గాని మనం ఇంట్లో చాయ పెట్టుకున్న చాపతా ఎగ్స్ ఉడక పెట్టుకునే ఉంటయి కదా అండి
ఆ వేస్తున్నామండి
అవేయండి
ఆ వేస్తున్నాం చాయ్ పత్తా నీళ్ళు ఎగ్స్ అవి పట్టు వడేస్తము
భూమీ భూమిల సారం లేకున్నా కూడా కాయండి పిందర పడుకుంటూ రాలుకుంటూ పోతాయి
అవునా అండి
మ్
అదే ఆగట్లేదు మరి కొంచెం వానలు వస్తే పడతాయి కావచ్చు పిందెలని చూస్తున్నాం
అద ఒక్క రెండు వర్షాలు కొట్టినాయింటే చెట్లు కాన్ని మస్తు చిన్నాయి కాబట్టి
ఆ తీగలచ్చి ఉన్నాయి వంకాయ చెట్లు ఉన్నాయి
మ్ హు
ఇగురు వచ్చి పూత కస్తున్నాయండి ఇప్పుడే కానీ ఒక వర్షం పడితే ఎల్తీగా అవచ్చు
ఒక్క వర్షం పడంగనే చెట్లు మంచిగా కవర్ అయితాయి కాయల్ దు కాయల్ తొందరగా పడతాయి ఒక వర్షం పడంగనే
అవునా
మ్మ్
మీరు పెట్టిండ్ర న చెట్
లేదండి ఇంకా పెట్టలేదండి
ఇప్పుడు మెరుగు రోజే పెట్టుకుంటారండి అందరూ
అవునండి మెరుగుకే పెడతామని చూస్తున్నాం
హ్మ్
ఇంకా మెరుగు కాలే కదండి
ఆ అవునండి ఎనిమిదవ తారీఖు అంటాడ్రు
అ ఎనిమిదో తారీఖు అంటుండ్రు కొంతమంది రోనిలో పెట్టుకోవాల అంటున్నారు గానీ ఇక రోనిలో పెడితే అంత విరగవ్ అని చెప్పేసి అంటే కొంతమంది రోనిలో పెడితే బాగా కాస్తాయ్ అని అంటారు కానీ మేము ఎప్పుడిగా మూర్ఖ శిరకార్తి స్టార్ట్ అయినాక పెడతాం
అవునాండి
అప్పుడు పెట్టినయే కొంచెం అంటే మృఖశిర కార్తెలో పెట్టినయ్ పురుగు వస్తాయి అంట గాని చెట్టున నాటుకుంటే బాగా కాస్తాయంట
అవునా అండి ఇప్పుడు పెట్టాలా అండి అవి మరి
హుమ్ మొఖసర కార్తి స్టార్ట్ అయినాంక పెట్టండి
ఆవునా
ఉమ్
సరే అండి అట్లనే పెడదా
అప్పుడు ఎండలు బాగుంటే మన అడవులో మృగాలు కూడా చస్తాయ్ అని అంటారండి జంతువులు ఉంటే కదా వాటర్ దొరకకా
ఆవ్
చనిపోతే అని అంటారు, పెద్దవాళ్ళు మృగాలు అందుకే మృగశిర కార్తీ అని అంటారట అండి
అవునా అండి
మన అప్పుడు చెట్లు పెడితే ఒక్క రెండు వర్షాలు పడగానే బాగా కాస్తాయంట
ఓకే అండి
కొంతమంది ఏమో మురిగిపోతాయ్ అంటారు కాని అట్లా మురుగవంట
అవునా అండి
బాగా కాస్తాయని అంటారు పెద్దవాళ్ళు అయితే కాయలు
పెడతామండి ఈ సారి
ఉమ్ పెట్టి చూడండి
ఓకే అండి తిన్నారా అండి మరి?
ఆ భోజనాలు అయ్యాయండి. అయినాంకనే కూర్చున్నాము కూలర్ వేసుకొ మీరు తిన్నారా?
ఆ తిన్నామండి.
ఊహు ఏం కర్రీ చేస్ ఏం కర్రీ చేస్తారండి?
మేము ఇయ్యాలా స్పెషల్ చేసినం అండి మా పిల్లలు రేపు వెళ్ళిపోతారని
అవునా హాస్టల్ కి వెళ్ళిపోతారా అండి.
అవునండి.
ఆహా పిల్లలు హాస్టల్ చదువుకుంటారా ఆహా! ఇంకెండలు తగ్గలే కదండి ఇప్పుడే పంపియకండి పిల్లల్ని
ఎండలు తగ్గలేదు గానీ వాళ్ళకి స్కూ కాలేజీలు స్టార్ట్ అయినాయండి
ఊహు
ఫస్ట్ రోజే వెళ్ళాలట అండి ఆన్లైన్ క్లాసులు నడుస్తున్నాయ్ ఆల్రెడీ
ఆహా
నేను వెళ్ళాలని ఆ ఓకే అండి థ్యాంక్యూ